హలో ఆ ఇనబడుతుందా?
ఇప్పుడినోస్తుంది, ఇంతసేపటి దాకా ఏదో ప్రాబ్లం అయింది గదా.
మళ్ళ అట్లే ప్రాబ్లం అయింది, రెండనిపట్
ఇంక రూమ్లోనే వున్నదా?
రెంటర్మ డ్డది పదిహేడు అని చూపిస్తున్నయ్. నేమ్లే ఒకటి ఆరు పడ్డది ఒక్ క్కటి రెండు పడ్డది.
అవునా శశాంత్ సార్ రెండుకే కట్ అయినట్టున్నడు అయితే.
అవునా, అయితాసు ప్రాబ్లమ్ చెత్త్ తాంది
అవునా, ఏమైంద ఎట్లమరి మరైతే ఎట్లా ఇప్పుడైతే చికెన్స్ అయితే పడుతున్నాయి గదా.
ఆ పడుతున్నయి
కాదులేండి
ఇంత ముందుక్ కాళ్ళు పెట్టి మాట్లాడినట్టు వేస్ట్ అయినయండి కాల్స్.
అయ్యో
కొత్త కొత్త టాపిక్ గురించి మాట్లాడుకుందాం
ఆహ్
ఏం చేస్తున్నరు, అయిపోయిందా రాసుడు?
అయిపోయిందయిపోయింది, ఆయన లేవలేదు లేస్ తె ఇంకా వేరే చెప్తాన్నాడు, అండ్ ఏం లేదండి లేస్తే చెప్తరట వేరే వర్క్.
అవునా
ఆవునా
అంటే ఇట్ల వంద రోజుల పనంటే ఎన్ని పీట్లు, ఎన్ని సెంటీమీటర్లు ఇట్ల దీస్తున్నరట?
ఎన్ని సెంటీమీటర్లనేం తెలుసుకోలేదండి అవి, మనకిగ బయటి విషయాలు ఇంట్ల చెప్పనే చెప్పడటన్న.
అంటే ఇట్ల మనగ్గుడా ఉపయోగపడుతది కదా మనం పోయేటప్పుడు అందుకే.
అసలు ఉపయోగపడుతది గనీ చెప్పడన్నమాట. టానా, నేన్ గుడా అడగన్ ఇదెన్ని ఫీట్లా అని.
ఉమ్
అళగా ఉన్న పేర్లే ఎప్తారాండి ఉన్నది ఇయ్యరు కానీ ఐదు బెడ్ల మూడు మూడు పిల్లు ఎత్తట్టున్నారాండి
మీ హౌజు అంటే ఎట్లా క్లీన్ చేసుకుంటారండి అంటే హౌజా లేకపోతే ఇలా గోలం లాంటిదా
మది హౌజేనండి హౌజ సోలం కాదు హౌజ్ ఏం చేస్తా అంటే నేను వారానికి ఒకసారి అయినా లేతే ఒక పది పదిహేనురోళ్ళకి ఒకసారి అయినా ఖచ్చితంగా కడుగుతా అండి హౌజు ఎందుకంటే నాకు వాటరు ఎవరైనా చూస్తే హౌజు లో నీళ్ళు కూడా తాగేటట్టు ఉండాలి ఎందుకంటే తాగ దూపోయినప్పుడు బాలేక పోతే ఏం చేస్తాం తప్పుగా తాగుతాం అన్న ఉద్దేశంతోటి అట్లా ఉంటది కదా అట్లా తాగాలన్నట్ అంటే ఆ ఉండాలంటే బ్యాంకెట్టు ఇంకా సరే అని కడుగుతూనే ఉంటా మాది నాలుగొడలైతే ఊర్కే అట్ల కడిగి కడిగ కోడన్ని వళ్ళకొట్టిన నేనే అంటే ఒక ఎక్కి దూకడం ఎక్కి దూకడం చేసి అంటే నేను అప్పుడు స్టార్టింగ్ లో నా కోడలు పెద్దగా ఉంటే నాకు అలా దికుతే ఎక్కరాకపోయేది గల్లా ఎక్క రాకపోయేసరికి నేను ఏం చేసేది చేరు పట్టుకొని చేర్లా ఆ చేర్ దాంట్లో వేసుకొని ఏ ఎక్కేది
ఉమ్
పేరు హౌస్ లో హౌస్ మొత్తం కడిగినాక బ్లీజింగ్ పౌడర్ అయితేంది చీపురు కట్ట అయితేంది డస్టర్ అయితేంది ఒక ఒక బకెట్ అయితేంది చిన్న లోట అయితుంది అన్నీ పక్క పక్క పెట్టుకుంది హౌస్ దగ్గర మా వెలుగు ఉంటది కదా మాకి చెక్క అంటే వెదురు భూములు అని ఉంటది
ఆ
అనేదకిడికి వాళ్ళకు దిగినాక మళ్ళ వేరే వాళ్ళ సహాయం లేకుండా
అవునా అంటే కొంచెం హయిట్ ఉంటదా హౌజు డౌన్ ఉంటదా
కుండ బయటే ఉంటది
ఉమ్ పిల్లలు మళ్ళా వెళ్తే కొంచెం పడతారు కదా మరి అలా వాటర్ ఉంటే జాగ్రత్తగా ఉండాలి
లేదు లేదు భూమి పైన్నే ఉంటదండి లో మాకుండేది
క్లానిగలు లాగడం కాని తబ్బుల్లలో దిగడం గాని ఇట్లా చిన్నపిల్లలు కే వాటర్ కడికే పోతుంటారు ఎందుకంటే వాటర్ అంటే వాళ్ళకి సంబరం కదా
ఆ సంబరమే లే గానీ మాముూలుగా వాళ్ళు అక్కడికి వెళ్తాం అంటే మాది లోపలికి ఉంటేది బయటకు ఉండేది కాదు మాది అంటే బయటకు ఉండేది లోపలికి ఉండేది కాదు ఎట్ల బాగా ఇస్తున్నా ఉ రావుజు
చెంగ ఇట్ల పోసి పాక్రూ లేకుండా చేస్తారు అ నీటిగా
ఆ మరి కట్టి మామూలుగా ఆ ఐదు సంవత్సరాలు దాటిందండి అంతేగా పను నేను నేతిగా ఉంచుకుంటాను ఎవరైనా వస్తే గలీదుగా ఉండొద్దు పాకురు ఇట్లా ఉండొదుని ఊకే మామూలుగా పదిహేను రోజులుగా ఉండనే ఉందనియ్యారు మాటర్ దాట్లో
ఆ
చిన్నపిిల్లలు ఉన్నారు వాట్టి మామూలుగా ఏదనా ఎఫెక్ట్ అవుతుంది అనేసి అంటే ఏమ ఎలర్జీ లాగలే ఇవ్వడం లాంటివి అయితాయి కదా వాళ్ళ పాచుంట పీచ గీట్లు ఉంటాయి
అవునవును
అందుంకనే మన ఆడుగుతా ఉంటా మన కూడా ఇ మూడు రసు కూడా కడుగుత ఎర్ర లాంటివి ఉండేదండి అప్పుడు అప్పుడు ఎప్పుడైనా ఒకసారి మామూలు డిగిలో పోయినప్పుడు పదిహేను రోజు పోయేటప్పుడు నీళ్ళు లేకుండా మంచిద అన్నట్టు వెళ్ళిపోతాం వచ్చినక అన్నీ నీళ్లాల్ల ఎండ ఉండని ఎట్లా ఉండని అన్ని వారు పోస్తా అలుకు చల్లుత బటలు జాడిస్తా అన్ని చేసి మళ్ళీ హౌస్ కడుగుత
ఆమ్
ఫ్రెష్ నీళ్ళు పడతా అప్పటి దాకా నాకు అన్నం కూడా తినబుద్ది కాదండి నీళ్ళు మంచిగా అయిపోతే
ఎందుకంటే మనకి ఇంట్లో పరిశు శుభ్రంగా ఉంచుకుంటేనే కదా మనకి ఏదైనా అన్నాం తిన బుద్ధి అవుతాది ఏంది ఏక్కడ చెత్త పిల్లలు ఏదన్నా బొమ్మలైనా ఏదన్నా గలీజు గా చేసినా కూడా ఈగలాలడం తినేటప్పుడు అన్నం మెతుకుల మీద ఈగలాలడం అట్లా గలిజు గలీజు చేసి కూడా మనకు ఊరికే ఊడవాల అనిపిస్తది అది అన్ని నీటిగా ఉంచితేనే మంచిగా అనిపిస్తాది
మంచిగా అనిపిస్తది అదే అందుకనే నీటికినా ఉంచుతా అక్కడికైనా మ చిన్న ఇల్లే నీటిగానే ఉంటుంది అంట అంటే కానీ చేయడం మరి నీట్గానే చేస్తా ఒక్కదాన్నే కదా ఇద్దరు ముగ్గురు ఉంటేనేమో ఒక అక్కడ పెడితే ఒకలు ఇక్కడ పెట్టేది ఒకడ పెడితే అంటే సమాన ఇట్లో సమాన్న ఒక వే దగ్గర ఒకరు వేర దగ్గర పెడతారు ఆమె ఎస్తాను ఎందుకు చెస్తా అని ఫీలింగ్ ఉంటది కదా కానీ ఒకటి తరువాత ఏదేక్కడ పెట్టాలన్నా ఏదియాలన్నా నేనే తీసుకోవాలి. నేనే పెట్టుకోవాలి కాబట్టి ముందే ముందు జాగ్రత్త పెట్టుకుంటా.
ఇట్లా మన మీ ఇంట్లో అలుపుతారా, బండనా లేపోతే గచ్చ.
మా ఇంట్ల అలకడమే అంతే ఫస్ట్ లా గచ్చు గచ్చు పోయించినం అ హ ఇల్లు గట్టినప్పుడు గచ్చు పోయిస్తే మాది అప్పుడు మొరొందొరకలే అనమాట మాకు
ఔనా
లోపలికి మాములు గా తిప్ కున్న తిప్కున్నా తర్వాతా టంత లోప్ కోలుకుందన్న మాట అట్ల ఐదు సంవత్సరాల్ ఉన్నం ఉన్నంకా ఇంగా అందరూ తిట్టడం స్టార్ట్ చేసిర్రు. అంటే ఇంట్లో మట్టి పోసుకోవాల అట్లా లోపల ఉంటే లోపల పడటె ఉంటారు. మనం ఏమేది కదు మట్టి పోసుకోవా, లి మట్టి పోసుకోవాలంటే ఇగా మాకు మామ్లుగా ఆర్ ఎడ్ నిల్ అవుతా అండి మట్టి పోసి మట్టి పోసి పెద్దగా పోసి పెట్టినం గానీ. అప్పటీ నుండి డబ్బులు ఉంటే బంద్దెమని చూస్తానం. కదా డబ్బులు సేట్ సేట్ కావట్లేదు బండేత్తలేమండి.
పిల్లలు కొంచెం అయితే ఇంట్లో గర్చ్చిలాగా లేేకుంటే. మట్టి పిల్లలులాగా గిల్లి తింటారు కదా. అందుకే అడుగుతున్నా.
ఆ మా బాబు మాట్ ట్టు తినడండి ఆ చిన్న బాబు దినాడు పెద్ద బాబు దినడు ఎవర్ దినరు
మ్
కాకపోతే ఏమనా మింగుతా ఉంటాడు. ఏ బటన్లు స అన్న చిన్న చిన్నవి దొరుకితే మింగుతూనే ఉంటాడు. డైరెక్ట్ నిన్లో పెట్టుకుంటాడు కానీ. మట్టి తినడు బియ్యం కూడా పారపోస్తా అంటాడు తీసి
నువ్ నమ్ముకుతే నట్టలిగిట్ ట్లా వస్తాయండి. కడూపుల
ఆ
హ్మ్
ఏదైనా స్నాక్స్ చేయాలి అనుకుంటున్నా. ఏం చేస్ స్తే భావుం టాది. పిల్లలాకు
మాన్ కంటే కొన్ని వదిలాం ఆ
పిల్లలకు స్నాక్స్ చేయ్యాలనుకుంటన్నాను ఏం చేస్ తె బాగుంటదండి?
స్నాక్స్ అంటే మో నా ఒక మా ఫ్రెండ్ రావ లడ్డుల్ చేసిందండి. అవి మినపప్పుతోని చేస్తే మస్తు అనిపించినాయండి. మాకిచ్చిండ రొండు
అవునా
మస్తు తినిపీచ్చు. మా పిల్లలు కూడా మంచిగా తిన్నారండి అవి.
ఆహా
చేద్దమనకున్నగాన్ ఇ
మనం బెల్ రమ్మన్నాన్ ఇంట్లో చేయనా అని చూస్ తుండ కాని, పల్లీలు గిట్లా తీసుకురాలేదండి చేత్తే బాగుండదని తీసుకురాలేదు.
ఇట్లా మధ్యలా ఇట్లా అర్ని నిమిషాలు అవుతుందండి ఒకసారి కడిగేసి మళ్ళా చెయాలా?
ఆ చేయండి చేయండి
సరే